ఆ ఏం చేస్తున్నారండి
ఆ ఏం లేదండి సాయంత్రం పనులు ఇగా వంట టైం అవుతుంది కదా ప్రిపేర్ చేసుకో పోవాలండి మీరేం చేస్తున్నారండి
ఏం లే పిల్లలు వర్క్ చేస్తనర్
ఉ స్కూల్ పోయాచారాండి
ఆ సరే పని చేసుకుంటా
ఉహు మీకు దగ్గరేనండి స్కూలు
దగ్గరనే దగ్గరనే ఇందాకనే వచ్చిరు
అవునా
ఉమ్ ఏం చేస్తార్రు పిల్లలు ఒచ్చిర్రా స్కూల్ కెళ్ళి.
వచ్చిళ్ళు ట్యూషన్ పోవడానికి రెడీ అయితున్నారు వాళ్ళు ట్యూషన్ కు ఉన్నదండి ఇప్పుడు ట్యూషన్ కేళ్తారు వాళ్ళు.
ఉ స్నాక్స్ తింటారా. ఉ అవునా.
ఆ మా బాబైతే రాగానే అలిసిపోయి పడుకుంటాడు ఎబాటే.
ఉమ్
ఉమ్
మీ కర్రీస్ తింటరా పిల్లలు స్కూల్ కెల్తే ఆ. పిల్లలు ఆ స్కూల్ కేళ్తే అన్ని కూరలు తింటారా అంటున్న.
ఆ కొన్ని తినారండి ఆకూరలు అసలే అవిడ్ చేస్తారు. నాకు ఇబ్బంది అనిపిస్తదండి. ఇగ వాళ్ళ కోసం స్పెషల్ గా మళ్ళ వండాల్సి వస్తాది నేను రెండు రెండు కూరలు వండాల్సి వస్తాది.
ఉమ్
ఉ మీ పిల్లలు తింటారా అండి.
వాళ్ళు కూడా అంతే అసలు తినరు ఏ కూరలైనా కూరగాయలే ఎక్కువ.
ఉ వీళ్ళకేమో ఆకూరలు మంచి అని పెట్టాలని మనం ఆలోచిస్తాం. వీళ్ళు తినరు.
ఆ ఆ ఇంటికి వచ్చిందంటే టీవీ ఏమైనా చూడడం. చేయడం. టీవీ ఎక్కువ చూస్తాది బొమ్మలు.
మా ఇంట్లో గుడ అంతేనాండి.
ఎక్కువ అయ్యే చూస్తుంటారు. ఎడ మేం టివి. పిల్లలు ఎడ బొమ్మలే చూస్తరు, మమ్మల్ని చూడనియరు. ఆ ఆ. అదే వచ్చింది పిల్లలతో, అసలు చూడ రు అసలు ఇవ్వరు అసలు సినిమాలు కాదుగా ఏది కాని. పాటలు వస్తాంటై మంచిగా టీవీలా ఎయ్యి చూడనియ్యరు అసలేంది. ఇగ వాళ్ళే వచ్చిందంటే టీవీ చూస్తనే ఉంటరు, హోం వర్కులు చేసుకుంటరు. టీవీ చూస్తా అంటరూ బొమ్మలు. అయ్యే జరిపోతయి ఇగ వాళ్ళకి వచ్చిందంటే.
అసలు వీళ్ళు ఎట్ల మారుతరు అనిపిస్తందండి నాకు ఒక్కొక్కసారి ఐతే. మాప్పుడయితే సెల్లులు గిట్ల ఏం ఉండకపోయేది మంచిగ ఉండేది మేమైతే, ఇప్పటిరో రోజుల పిల్లలు చెప్తే వినరూ ఇట్ల చేస్తాలండి.
అదే ఈ పిల్లలే అంత, ఈ ఈప్పటి పిల్లలిగా.
ఎంత మారుద్దాం అన్నా ఇట్లనే చేస్తాండు, బాగా సెల్లులకు అలవాటు అయితాల్లు. మా పిల్లలు కూడా అంతేనండి.
పిల్లలు అంతే ఇగ వాళ్ళకి నచ్చిన కూరలు ఉండాలి నచ్చినయి పెట్టాలే. నచ్చినవి చేయాలి అట్లా చేస్తే ఏముండది, లేదనంటే అరుస్తంటది. ఏడుస్తంటరు, అరుస్తంటరు ఆ అవునా. ఇట్లనే చేస్తాంటరు పిల్లలు.
అవునండి.
ఉమ్ అవును ఈ పిల్లల తోటే అంత.
ఉమ్
పిల్లలే అంతే చెప్పందె వినరు.
అవునండి.
ఎటన్నా తీసుకెళ్దామంటెనేమో ఇగ ఎక్కువ రారు బయటికి.
ఉమ్
పిల్లలు ఇగ ఇంట్లోనే ఇగ ఏదంట అది చేశి పెడతం ఇష్టమైనదింటరు, ఇష్టం లేనివి సైలెంట్ ఉంటరు. బయటికెళ్తే రారు. వాళ్ళ ఇష్టం ఇంగోసారి వొస్తనంటరు, ఓసారి రానంటరు.
గుల్ల గిట్ల పోతరా అండి మీరేమన్నా.
వెళ్తాం ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు వెళ్తాం.
ఉహు
ఎల్తం పండగలు చేస్తనే ఉంటరు. గుళ్ళు ఆ ఉంటాయి చుట్టుపక్కల, చాలా ఉన్నయి.
ఉమ్
చాలా ఉంటయి, బానే ఉటాయి ఇక్కడ అందరు బానే చేస్తరు అన్ని. పండుగలయినా ఏయి అయినా అన్ని బాగా చేస్తా అంటరు ఇక్కడ. ఆ చేస్తరు. చాలా వేస్తారు ఇప్పుడు నెక్స్ట్ మన షాపింగ్ లో చే పోవాలన్నా కూడా చేయాలన్నా అన్ని కొనాలి కదా పండుగలు వచ్చినా ఏదైనా
ఊకోరు కదా పిల్లలు
పిల్లలు అసలు అదే పిల్లలతో వచ్చింది మనమంటే ఎట్లనో ఇదఅయితం పిల్లలతో ఉంది
ఈ రోజుల్లో పిల్లల వల్ళ అర్థం చేసుకుంటా మనం ఎప్పుడు ఏదైన్నా ఇల్లా చేస్తునేది
ఏ పండగలు వచ్చినా నాకు ఇది కావాలి అది కావాలి అని అంటా అంటా ఉంటా అంట ఆ పిల్లలతో ఇదవుతుది ఇక వాళ్ళ కోసం అయినా ఏదైనా తీసుకోవాలి ఇక
అవునండి
ఆ
తప్పద వాళ్ళ కోసం ఏదో ఒక తీసుకుంటూనే ఉండాలి ఖర్చులే ఏమో బాగా పెరిగిపోయిన కరోనా తర్వాతా
ఊ కరచూరు అదే ఇంకా అయ్య అని అయ్యా అని కొనడం వాళ్ళకే జరుపోతూనే ఉంటాంటయి
ఫీజులు కూడా ఎక్కడ ఉన్నట్టున్నాయి కదండి
ఊ వాళ్ళతోటే అయిపోతాము ఇ ఎట్లన ఇక పిల్లలు ఇక చేయిస్తూనే ఉంటాం ఏ పండుగలైనా జరుపుకోవాలి కదా ఇక్కడ బాగానే చేస్తారు ఉగాది శ్రీరామనవమి కూడా వుందిగాండి బనే చేస్తారు అది కూడా గుళల్లో బాగా దేవుడి పెళ్ళిలు ఆ వెళ్తాం శిరామనవమి ఉగాదికి ఇంట్లో ఈ ఉగాది ఇంట్లో లేగానే శ్రీరామనవికి బయటి కట్ట పోతారు గు బానే చేస్తారు
ఉగాదికి స్వీట్స్ గిట్ల ఇస్తార అండి
ఉగాదిక స్వీట్ అంటే ఇక బెల్లం అయ అప్పాయి కదా ఆరు రోజులు ఆరు రకాలు వేసి అట్లా చేస్తారు బెల్లం పానకం అని భక్షాలు భక్షాలు వేస్తారు అవి వేసి పేడతారు దేవుడికి పెట్టి ఇక భక్షాలు దండం పెట్టుకొని ఇంకా తింటాను తింటారు అంటే గుళ్ళల్లో కూడా పోవచ్చు గుళ్లల్లోకి పెట్టళ్ళు గుళ్ళల్లోకి పోతారు ఇంట్లో చేసుకునేటెళ్ళు ఇంట్లో కూడా చేసుకుంటారు ఎవరు ఎట్లా చేసుకునేట్ వాళ్ళు అట్లా చేస్తారు పండగయగా
ఆ మాకు తెలీదుండి అసలు మాకు తెలీదు మేము ఓన్లీ మా పిల్లలు అందరు ఏడుసైన ఒక బక్షాలు ఒకటే వస్తాం మాకు ఈ ఫెస్టివల్ తెలియదండి మాతో ఎప్పుడు చేయలేదు మాతో అట్లా
అవునా బానే చేస్తారు ఏ శ్రీరామనామి కేవ గుల్లల్గిపోతరు ఆ రోజు దేవుని పెళ్లిని అయి కళ్యాణం బానే చేస్తారు అవి కూడా మంచిగా అవి కూడా బాగానే ఉంటాయి గుళ్ళో కూడ
ఆ
కంపల్సరీ వెళ్తారు ఈగ రోజు అందరు ప్రియయం దేవి వెళ్ళ కళ్యాణం ఇస్తారు కదా బియ్యం ఇస్తారు అ తెచ్చుకుంట్రు ఇంట్లో బానే ఉంటది ప్రది కూడా
అవును పానకం ఫేమస్ కదండి నిజంగా
బాగానే
భద్రాచల వెళ్తారా అండి మరి మీరు
ఆ
ఇప్పుడు ఫ్రీ బస్ ఇట్ వచ్చిన అన్నారు కదా మరి ఫెస్టివల్ కి భద్రాచలం అట్ే లాంగ్ ఉంటే వెళ్తారు అవును
టైమ్ వస్తాయి వెళ్తానే ము
ఆ
ఏదన్నా ప ఫంక్షన్లకి ఆ డేటు ఎంత అంటాం
హ
అప్పుడు
ఆవు
వెల్ంత
ఆహా
అవు అ
ఆ
అంద మేలు తప్పట్టన్న ఎల్ాల పిల్లల త సహాయ వెల్తమ్
ఆ
ఏన్నా ఏ పిల్లల్ని ఇక్కడే వదిలేయాలంటే ఎవరు చూసేట ఉండాలి
ఆ
అందుే అందరం వెళ్తాం ఇటు గుడిలకి పోయినా ఎటు పోయినా తీసుకెళ్తాం
హ
పిల్లలతో పాటు మాతో పాటు పిల్లలు వస్తయి ఏం చేస్తారు పిల్లలు
పిల్లలు బాగానే ఆడతారంండి అల్లరి బాగా చేస్తాంటారుళ చెప్పటిట్ండదు
ఆ
చెప్పిన మాట వినరు ఈ రోజుల పిల్లలు అదే ప్రాబ్లం అయిపోతు
వింటలేరు ఏ పిల్లలైనా అందరు అట్లనే ఉన్నారండి
ఆ
చాలా బాగా సిలిండర్లోనే ఉన్నారు అందరుూ ఏమైనా ఆటలు ఆడ ఇవన్నీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది కాబట్టి అట్లనే అంటా ఉంట పిల్లలు ఎంతా
అవునండి
ఆఓ
ఆ ఇకా ఏంటండి మీ ఊర్లో వాతావరణం వచ్చ ఆ ఇప్పుడే స్టార్ట్ చేస్తానండి కొంచెం టైం పడుతుంది
ఇల్దు
అవునుందా అదనా చెల్ పిల్లల
ఇ వాళ్ళ ట్యూషన్కి వెళ్ళాక మీరు పని చేసుకుంటాము
వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వెళ్ళాం క ఇప్పుడు నేను పని చేసుకోండా అట్ల అయితేనే వీళ ఎదు లేకుండా వాళ్ళు ఉంటే పని చేయనిరు కదండి.
పిల్లలు అంటే పని కాదు
ఉ
పిల్లలతోటే ఇంకా రిస్క్ బాగా పిల్లలు లేకుండా ఉంటనేమో
ఆ
ఇంట్లో బోసు పోయినట్టు ఉంటది. పిల్లలు ఉంటయేమో అల్లరిచేస్తారు. అదే ఆనందం పిల్లలు
అవునవును
పిల్లలు లేకపోతే బోసుకుపోతది. పిల్లలు ఉంటేనేమో అల్లరి చేస్తారు అని అం
అవునవును ఇది నిజమండి అసల అయితే
ఆ అట్లనే ఉంటది ఉన్నంత సేపు ఏమో అల్లరి చేస్తాఅండల్లా అలరి చేస్తాల అనుకుంటాం.
అవును
అస్తనేమో ఇల్లంతా బోసిపోయినట్టే ఉంటది. పిల్లలు లేకపోతే కూడా మళ్ళీ అది కూడా అట్లా
అవునండి
అట్ట కూడా ఉంటది పిల్లలతో
హలో చెప్పండి
రాస్తారా హోం వర్క్ బాగా
ఆ తెలుగే ఉంటే కదా అక్కడే రాపిస్తారండి ఇక్కడ చెప్తే వినరు
ట్యూషన్ ఒకరు ఇంట్లోనే ఉంటారు
కు ఒకరు ఇంట్లోనే ఉంటే
అ